ఎన్ని స్మృత
అ
ఏమ్ చేస్తున్నావ్
టీ తాగుతున్న
నీదే బాగుంది ప్రశాంతంగా ఏ బాధ లెట్ట కూర్చొని టీ తాగుతూ
హ ఏ బాధల్ ఇదగదు కుజినంద మాతడి ఏ బాద్ లేవని అర్దమా
ప్రశాంతం కుర్సని టీ తాగుతున్న చెప్పలేనన్నీ కష్టాలు చెప్పుకోలేని బాధలు
ఆ హా అట్లనా
అట్లనే తిన్నావ మధ్యాహ్ననం
ఇందాకే తిన్న నాలుగింటికి
పోయోచ్చీనవ కాలేజీకి
ఉం పోయిన ఎగ్జామ్ ఉందిగా
మంచిర రాసినారా
ఉం పర్లేదు మంచినే రాసిన ఇంకా మెయిన్ సబ్జెక్ట్లు స్టార్ట్ కాలే బాష ఇంగ్లీషు ఈరోజు తెలుగు ఉం
ఏమ్ లే నువ్వు తిన్నావా మధ్యాహ్నం
తిన్న
ఏమ్ కుర ఎడున్నవ్
ఏనా పట్టిలర్లా ఏం కూర అంటే ఏమ్ కుర ఇయాల కాకరకాయ కాకరకాయ కూర మామిడికాయ పచ్చడి ఏసుకొని తిన్న
ఉం కాకర కాయ ఏసుకొలే
నేను కాకరకాయ కుర తిన ఫ్రై తింట కూర చేసిన మధి
హు హమ్
ఉం
ఇంకా ఏం చేస్తురు అందరు
అక్క బుడ్డోని కాడుంది అమ్మమ్మ ఇప్పుడే షాప్ కు పోయి కూరగాయలు తెచ్చింది
హఉమ్
తా తమ్మ టీవీ చూస్తోంది తాత ఊరిగీ పోయిండు చటపాలెం
ఓ హా
గంట సారలైన్
అవునా తెలియదు నాకు ఇయాలా ఫోన్ నిన్నటి నుంచి ఫోన్ చేయలే అసలు
పోయ కాదు ఎప్పుడ సరిస్తా అ అడ పజతంటవా తమ్ బబీ చె టెమట
ఇంటికి రావాలంటే నాకు భయం అయితంది బావ మళ్ళీ ఆడ కామంట్ ఎత్తడో అని
ఇన్నిఊమి ఎన్న నెలక మూర్ సార్లు ఎంటిదిిరీ ఇం సార్లు
ఆ అట్లే ఉంది
అ ఇకోవలియరు నాలగా ఆ వన్ ఇయర్ లోపు నా వెలిసి ఆ
ఆ వన్ ఇయర్ లోపు
నా విశవాసడే ఉమ్మా
రాణిలే నాదే వంది పూసే ఇప్పు మీకడాడ ఊరు కై ఇబంది అతున్నాయి ఓ ఇద్దరు ఒక్కళ్ళ ఉంటే ఏ గోళ ఉండదు ఎవరు ఏమండరు
ఆ ఇది బన్న అంటే నేనేం అంతగా తీసుకు ని కూడా ట ఆచర్గా ఉన్నట్లే ఇస్త మా ఆయ నన్ను కూడా తీసుకపోవచ్చు కదా అని బదిలేనే
మానేయ్యలా లాంటి వాళ్ళకి ఎట్లా ఒక్కసారి కూడా అనద్దు పూజా
అసలు తప్పులే నిగుదని ఇట్కుంటే ఏన్ లాభ అని ఇస్తా అఓ అసలు నేను రెండు రోజుల దాకా అన్ననండి చేసింది నేను ఆ రోజు
నువ్వు అన్నం తింటలేవని నువ్వు అన్నం తినట్ లేదని పెద్దం మేము తీసుకుపోయా అన్న మీరిద్దరు సరిగ్గా ఉన్నట్లేయి తినలేరు ఉండలేరు ఇట్లయితే ఎట్ల ఆవి తీసుకుపోన్నది దానికి అన్నయ్యపర్థం చేసుకునే అంటే న
అపార్ధం అంటే అబార్ధం ఏం లేదులే కాని ఆయన కా జాబ్ టెన్షన్ అ ఇస్తా ఇ అట్లాంట అంతే ఆయన కోపడుతుడాడి
అట్లే అర్ధం చేసుకో అట్లే అర్ధం చేసుకోని లైఫ్ సాఫీగా సాగిపోద్ది
ఏ సర ఇద ఆ మ్మతో అక్కతో కూడా చెప్ప నేను జాతించ అను అంటారులే కానీ
హ
మీ
అక్క కూడా ఎకురల్ ముండద్లే ఈగ ఆమెద ఏ ముందరక్క పెళ్ళయిన నెలకి అట్లా ఫస్ట్ మళ్ళా అదైనా ఆమె కొంచెం పెద్దగా అయ్యే లోపల మళ్ళయ ఏం చెప్తుదావ మాత్రం పెళ్ళైనా కా నుంచి ఇంట్లోనే ఉంది ఎవరైనా కానీ ఆమె ఏం చేస్తేమె చూస్తూనే ఉన్నారు కదా
అలే
నా తెలిసి ఇకరా పోతారా నేను ఉండలేడా అనుకుంటాను
హ
మ కొంచెం మంచిగా అయినాంక ఇంకా ఆమె ఆమె లైఫ్ చూసుకుంటది ఎందుక వస్తది ట
కొంచెం హకుంట ఉడుద్ బెట్రే ఇందుకాంత నాక ఏమనదలో పన్న అక్కనడుతే అమ్మని అడనట్ భతది
ఏంటండి వంట
ఆ ఇవనా వంతాయనే ఇదనా తెల ఒపోతే అక్కనే ఆడు ఏంటంట మా అయ్య ఫోన్ చేసి ఏముంది లే అని అక్కతోయితే కొంచెం ఫ్రీగా ఉంట
అదేలే ఫ్రీ అనిపిస్తుదులేద
అ
ఉంటది ఇప్పట్లో ఏం పోలే ఆపరేషన్ అయినంటే మాటలా
ఆ నాకే ఎన్ని కష్టాలు అది పోతే
ఉ ఏముంది పూజితా ఊరికే వాళ్ళ మాటలు పటిచుకోకుండా వాళ్ళకి సమాధానం సరిగ్గా
అట్లనే ఆదరిస్తా ఇప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళ తా ఆ పిల్లతో సమానమే
ఇంకా ఆలత్త పిల్లతో సమాన్ న్నమే అంటే ఆమె చిన్న పిల్ల కాదు ఇప్పుడు ఆ నాకు తెలిసి డెబ్బై శాతం మంచిగా అయింది అదేదో ముందు నుంచి నడిచి వాకింగ్ చేస్తూ అవి ఇవి చేస్తే ఎప్పుడో బయటకు వెళ్ళేదామె
అంటే అట్లాగా ఆశిస్తాను ఇప్పుడు అక్కనే పెట్టియాలి కదా వీళ్ళకి అన్న కూడా
ఉ
అక్కనే పెట్టాలి కదా అన్నమయిన కనిపియాలి చేయ్యాలి
అప్పట్లోపు సట్ట కాదు ఎంత పక్షపాతం వచ్చినళ్ళ సంవత్సరలు సంవత్సరాలు అయితే ఉన్నారుగా పూజిత ఇప్పుడు తొమ్మిది నెల్ అవుతున్నావు పడిపోయి నడచడం అయింది ఇప్పుడు నడవడానికి వచ్చింది అట్లే ఆ కొ కొంచెం కష్టపడితే చ చేయి కూడా వస్ కదా అరే ఏం చూపించయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని ఎట్లుందంటే శాస్త్రం ఉండదుడు గా గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడ అంటే ఏంది చేతులు అడ్డు పెట్టంది ఏం కాపాడుత దీప్ పన్ని
ఉ
ఆమె కష్ట ఆమె ప్రయత్నించంది ఎందుకో ఏ ఏది ఎందుకోసే పూజితా ఆమే కష్టపడాలి
ఆ
ఇప్పట్లోపు ఏమంటే అన్నికా మామూలు అయి వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళిపోయ టానికి ఈమె కొంచెం చెయ్యి వ వస్తదిలే ఏముంది పెద్ద ఆవను పట్టుకొని ఉన్నా చిన్న ఆవని ఏమో చూసుకుంటది చిన్న చిన్నని నామ పట్టుకున్నప్పుడు అక్క పెద్దా అని చూస్
వస్తే ఏం కాదు రాకపోతే ఉ సర్లే వదిలేకన్నా అంటే ఈంచుకోవచ్ లే వినలేదు
అంటే ఎట్లాగో ఇంకొక సంవత్సరం అయితే పెద్ద పెద్దోని స్కూల్ కి పంపిస్ తెల ఎట్లాగో
ఉ అసలు ఈ గొడవలు ఏందో నాకద్దు ఈ చాలా ఏందో నాకయి దిమ్మతిరిగిపోతుంది నాకు రోజు రోజు ఉ మాట్లాడించండి రోజు బదులు అర్దుం తెలుసా మా ఆయనమ్ ఫోన్ చేయమ ఆయన మాట్లాడమా ఆయ చెయమా నేన్ చెయ్య నేన్ చెయ్య అంటండు
అమ్మమ్ మీరి ఇప్పుడు పీకల దాక ఉందేమో మావి ఓ ఏమి ను అల్లే సెట్ అయితరులే
సరిస్తా అసలు ఎందుకు అవునా పెడితే పెట్టింది ఇంత పెడితేదా మన ఎకరాలు రాసిస్తుందా ఏదో పెడితే పెట్టుకొని ఎంత పెడితేంది ఎకరాలకి రాసియదుగా నీది నీకే ఉంటదిగా అనుకుంటాన్నా నేన్ జేయ్యాన్ నేన్ మాట్లాడలే అంటదే ఇగ ఆమె ఆయన ఇంటలేడని అమ్మమ్మతో చెప్పింది అమ్మమ్మ నువ్ అన్న ఫోన్ చెయరాదూ అంటే అ చెయ్యనమ్మమ్మ అ చెయ్య అమ్మమ్మా ఇగ ఆయనేదో టెన్ష న్ లో అన్నడు పట్టించుకోకు లే అమ్మమ్మ అంటే నాకు పౌరుషం లేదా అనుకుంట చెయ్యమ్మా ఏం గాదు లే పాపం అమ్మమ్మా అనుకుంటా ఉంటే చేసింది ఇరా చేసినప్పుడు అల్ల ఎత్తోచ్చుగా ఎత్తలే ఇగ దాని తర్వాత మళ్ళా మళ్ళీ నీకు ఫోన్ చేసిన కట్ చేసినవా ఎత్తు మామయ్య ఎందుకట్ల చేస్తున్నావ్ ఫోన్ చేసి మాట్లాడు మామయ్య అంటే ఒక్కసారి చేసినవ్ ఒక్కసారి చేస్తే నేన్ ఎత్తాలా అంటుండు ఎందుకు మామయ్య అట్లా చేస్తున్నవ్ నేనే మాళ్ళతో మాట్లాడమని చెప్పట్లేదు కదా మీ వాళ్ళ కదా మాట్లాడు అని చెప్పేది అనుకుంటాను అంటే నా మీద సీరియస్ అయిండు అయితే ఇట్లా అన్నా నేను మా అమ్మ కాబట్టే అన్నది నీ వోల్ల మీద అలుగుతుంది అనుకుంటే అనుకోని సరేలే
ఆల్లే గలుస్తర్లే ఇగ అయిపోయిందిగా అన్నడిగ
కానీ ఏమ అసల్ చెప్పిస్త అంటే మా అమ్ళ్ళు అమ్కున్నా అమ్కిపోయినా కద ఇప్పులా ఆయన అగే మా నాకు ఏమనిపిస్తద్ నావల్లనే ఏమో గొడవ అని అనిపియదా
నువ్ అయన్నేం పట్టించుకోకు నువ్వు రిజల్ట్ ఎప్పుడు వస్తది నీది
ఏమో లిస్ట్ ఇంకా డేట్ రాలేదు తెలియదిగ
తొందరగే వస్తది గదా నీకైతే మామూలుగా ఒక నెల రెండు నెల లోపు వస్తదిగా
నాకు దెల్సి ఈ మాంత్ ఎడింగ్ లో వస్తది అనుకుంటా
మంచిగ రాసినవా అన్ని
ఏమో డౌట్ ఒక సబ్జెక్ట్ అన్న
పూజిత ఇప్పుడు నీదు ఒక్కడి పోయినా నీకున్నదే పూజి
నేను జెప్పినా ఎగ్జామ్ రాయలే మామయ్య ఇది మాత్రం ఘోరంగా వచ్చింది పేపర్ నేన్ మంచి రాయలే అని సర్లే అన్నడాయన లేలే అని ఏ కోచింగ్ కు పంపిస్తా అన్నాడు జాయిన్ జేస్తా బ్యాంక్ కోచింగ్ దాంట్ల సరే పోతా
పో మంచిగా నేర్చుకో చదువుకో ఊరికే ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు ఇగా
నా బుర్ర కరాబ్ అయితుంది దెల్సా అసలు ఒకసారి మాట్లాడిండు అనుకో మామయ్య అమమ్మొల్లతోని నాగూడ ఏం అనిపియదు మాట్లాడుకోకుండా ఉంటే రానట్టుగా రమ్మంటే మాయమ్మె నేను రాను అంటుండు అవునుగా నిజంగా వాళ్ళే జెప్తర్లే అమ్మమ్మ ఫోన్ జేసి చెప్పనేను
ఎప్పుడుంది ఇరవై ఒకటి
థట్టీకి అనుకుంటా
ఉమ్
సర్లేనిస్తా కూరగాయలు గోస్తా ఇగ అమ్మమ్మ ఆ మరి ఆ కూరగాయలు గోస్త ఆ అవ్